హలో అలా వినిపిస్తుందా. హలో
హలో
వినిపిస్తుందా అండి.
హలో విన్బతుందా అండి.
ఆ వినిపిస్తుంది చెప్పండి.
ఏ జెస్తాలు
ఏం జేయట్లేదు గాజులు ఊరేలోచన గదా గాజులు సర్దుకుంటున్నానండి.
అవునా ఎప్పుడు వచ్చిలు నిన్న వచ్చిలా
నా రెండు రోజులు అవుతుంది ఈ రోజు రెండో రోజులు
ఆహా పండుగ బాగా జరిగిందా
ఆ బాగా జరిగిందండి
ఉ వెళ్ళార అక్కడికి
ఎక్కడకండి
ఎక్కడికండి అదే అక్కడ పండగ చేస్తారు వెళ్ళాలన్నారు కదా
ఆ అది అయి
అదే వెళ్ళి వచ్చింది ఏం చేస్తాళ్లు తిన్నరా అన్నం
రొట్టే చేసామండి పరోటాలు
ఉహు ఏం కర్రీ చేసారు పరోటాలు
పరోటాలకు
ఉమ్ బాగుంటదా అట్లా
ఆ చాలా బాగుండిది ఒకసారి ట్రై చేయండి
పరోటా అంటే చపాతీ లెక్కనే చేస్తారా
ఆ చపాతీలానే
కానీ ఇట్లా పొరలు పొరలు వస్తాయా
అంటే అలా అంటారు కాగానీ హోటల్ స్టైల్ మనకు ఎలా వచ్చింది తక్కువ
ఆ నార్మల్ చపాతీలు లెక్కనే వస్తాయి
అవును
హోటల్ లో అయితే ఇట్లా ఏడ ఎనిమిది పొరలు వస్తాయి ఆ ఆ వాళ్లు ఎట్లాస్త రాస్తాదో ఏమో మనకు రాదు
అవును వాళ్ళు పొరలు పొరలుగా బాగా చేస్తారు
మ్మ్ వాళ్ళు పిండి వేరే మనం గోధుమ పిండి తోటి చేస్తాం కదా వాళ్ళు వేరే పిండి వాడుతారు
ఆ
మైదా పిండో ఏదో పిండి వాడుతారు వాళ్ళు
ఉమ్
వంట చేసారా మరి
వంట అయింది పనైంది కూర్చొని ఏం తోచ క గాజులు సర్దుకుంటూ కూర్చున్నానండి
ఆ ఏం కూర వండిళ్
అయిందా పని మీది
మాది గూడ ఇప్పుడే అయింది
ఏ ఇదే అదే డ్రెస్ కు సెట్
ఆ
ఆ చెప్పండి చెప్ప ఏంటండీ ఇంకా సంగతులు
ఇంకా ఇంకా ఏం సంగతులండి మరి. కిక్స్
చెప్పాలన్
చెప్పాలండి ఈరోజూ మా అత్తమ్మా కొబ్బరి లడ్డు చేశారు. ఏం చేశిన్లు ఏం చే న్లు హలో హలో వినిపిస్తుందా హలో హలో హలో కిస్ హలో వినిపిస్తుందా అండి.